లో సమస్యలు ఎదురుకున్నపుడు
అంతే
ఫేలుర్స్ ఎదురుకునప్పుడు హలో అక్క
ఆ బాగున్నా వారా
ఆ బాగున్న అక్క బాగున్నారా
ఏంట్రా ఈ మధ్య ఫోన్ చేయట్లే
ఇక్కడ రెండ సెలలు ఇచ్చారు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు పని అవ్వట్లేదు అక్క అసలు
ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు మరి
బాగున్నారు అక్క వాళ్ళతోనే సరిపోతుంది ఇంగా
అత్తయ్య మామయ్య బాగున్నారా
ఆ అందరు బాగున్నారు ఇంట్లో బాగున్నారా ఆంటీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు
బాగానే ఉన్నారు ఇగా ఇంట్లోనే గారా ఎండకు ఎటు ఎళ్తాం
అవును అక్క ఎండలు బాగున్నాయి వామ్మో
చిన్న గంటవే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంమే ఎక్కువ ఎండలు
అ మ్ బాగా ఎక్కున్నాయి అక్క భోజనం జే
అస్ అసలు మనుషులు తట్టుకోలేకపోతున్నారుగా
ఉ అవును అక్క ఎండ దెబ్బకి జడిసిపోతున్నారు
అ నాకు తెలిసి ఇట్లా ఇంకా ఇంకా ఇంకా పెరిగితే చాలా మంది అవుట్ అయితరు
ఉ
పోయిన సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ అనిపిస్తున్నాయి
అవును అక్క ఎక్కువే చాలా మంది వడదెబ్బ త
గాలిదుమ్ములు రావట్లేదు అసలు వర్షం రావట్లేదు
అవును అక్క అంతట అంతే అలాగే ఉంది అసలు చాలా
ఆ సాయంత్రం పూట అయితే గాలి గూడా రావట్లే అట్లే ఉబ్బరిస్తా ఉంది ఆ
వేడిగాలి వచ్చిన
ఉమ్ ఆ అవును అసలు రాట్లే గాలి
ఉ
ముడుగాదాది ఆ నేన్ తిన్లే ఆ మద్యానం ఒకటి ఇప్పుడుోట ఏ ప చేస్తున్నా చెప్పు హలో
ఆక
ఆ ఏం చేస్తాన్నావ్
ఏం లేదక్క మీరు పాలు ఎక్కడ తీస్కుంటరు
మేమ ప్యాకెట్ పాలే వాడుతున్నాంగా
అవ్నాక నీకు చేబ్దం అనుకున్నా ఈ మధ్య కుదర్లేదు మేము బర్రల్ని తీస్కున్నాము ఒక పది
అవునా అంటే ఈ పాల బిజినెస్ చేస్తున్నారా
ఆ అవునక్క పాలు నెయ్యి పన్నీరు
ఆ
ఇంకా ఇట్లా అన్నీ అక్క లీటర్ ముప్పై రూపా పైలు అక్క
ఆహా హాఫ్ లీట్రా లీట్రా ఉ
హాఫ్ లీటర్ ముప్పై లీటర్ అరవై రూపాయలక్క
ఆ మంచిదే కదా
మంచిగా ఉన్నా పాలు కూడా అందరు తీస్కుంటున్నారు మీకు ఒక మాట చెప్దామని
నీళ్ళు నీళ్ళు రాకా కాపోతే తప్పదని కాని అవాసాలు మంచిఎ కాదు అంట అందరు అదె అన్కోవాల
మంచిగా ఉండవు అక్క పెరుగు కూడా మంచిగా ఉండదు అది మంచిది కాదు అట్లా ప్యాకెట్టి ఇట్లా మనం పాలు తీస్కొని తోడేసుకుందె మంచిది
ఏయ్యో గల్పుతారంటగా
అవునాక్క పౌడర్స్ అవేవో కల్పతారు హెల్త్ కూడా మంచిది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా
అసలా మాకాజ అదే బాధరా అసలు ఘోరంగా నేను ఎందుకు తీసుకున్నా అని బాధ వస్తుంది
నీకేమో దగ్గరలో ఇట్లా ఎవరు ఉండరుగాక పోయడాన్
ఆ ఉండరు ఉండరు ఇక్కడ ఇ సిటీలో ఏం బతారు చెప్పు ఎక్కడో కేంద్రం నుంచి ఉన్నాయంట కాని పొద్దుటే వెళ్ళి కె రెండు మూడు కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి
మనం ఎళ్ళ తెచ్చుకోవాలి ఇబ్బంది లేెక్క రోజు కుడా ఆ పొద్దుటయితే వెళ్ళొచ్చులే గాని
దగ్గరే ఫైవ్ మినిట్స్ బై వాక్ చేయొచ్చు కదా
ఆ నడ్చుకుంటోచి పో పోయొచ్చు అక్క అదే మిమ్మల్ని కను కుందాం ఒకవేళ మీకు కావాలంటే మీరు చెప్తే దాన్ని బట్టి పోద్దామని
నేనైనా పొద్దుట పూట అయినా సాయంత్రం పూట అయినా నడుచుకుంట వచ్చి తీసుకెళ్లొచ్చు
ఆ పొద్దుట ఒకవేళ మే కుదరపోయినా పిల్లలకి చూపించిన చిన్నగా వచ్చి తీసుకెళ్తారు కదా ఒక బాటిల్లు మీ కుదిరినప్పుడు మీరు మేము మాకుదిరినప్పుడు మేమైనా పంపిస్తాము
అ అంతేలే
ఉహు ఉ ఆ మంచిగుందక్క నెయ్యి గాని ఆ ఆ పన్నీర్గానేే ఉ అవునుక్కా నెయ్యి గూడా అమ్ముతారు
మంచి పని చేశా నెయ్యి కూడా కావాలరా నాకు ఒక
ఉ తీసుకోడాక్క ఉ అందాకు
అవునా
హా అవునక్క వినిపిస్తుందా ఆ తీసుకోంద అది కూడా పంపిస్తాను ఆ ఇప్పుడు అందరూ కూడా ఇక పన్నీర్ తింటున్నారుకాక్క మంచిది కూడా ఆ ఇప్ పళల్లోంచి తీసింది కదా ఆరోగ్యానికి కూడా మంచిది
ఆ ఎన్ని లీటర్లు బ
ఉ రోజుకి ఇరవై ఐదు దాక పోస్తాం అక్క ఆ ఏ ఇర్ ఆ ఇరవై దాకా పోస్తామక్కా అందరికి చుట్టుపక్కలోళ్ళు వాళ్ళు ఇళు ఉంటారు గాదా
ఎంత మనకి ఫ్యామిలీకి
పోస్తామాక్క ఇక్కడ మాక్సిమం ఆ చుట్టుపక్కలోవళ్ళు అందరూ మా దగ్గరే తీసుకు
ఒక ఇరవై ఇరవై ఫ్యామిలీలు పొత్తరా
ఆ పదిహేను ఉంటా అక్క పదిహేను ఉంట
ఆ మంచిదిగారా
ఉ అందరూ చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు తాగుతా ఉంటారు కదక్క ఒక్కొక్కసారి ఉండవు
ఆ తే ఆ ఉ
ఒక్కొక్కసారి అసలు మిగిలిందు ఉండవు జనాలే వచ్చి ఎన్నకేళ్ళిపోతా ఉంటారు
ప్యాకెట్ కి ఎలాగో థర్టీ రూపీస్ అయిద్ధి రోజుకి
సరే ఆలోచించుకొండక్క కావాలంటే పెరుగు మంచిది కదా ఇట్లా
ఆ
ఉ
ఈ ప్యాకెట్లే వాడుతున్నాం కానీ అవి ఏం మంచిగా ఉండట్లేదు అసలు పెరిగేస్తే మ పైన అది కూడా రావట్లేదు
మీగడ
ఆ మీగడ అసల్ రావట్లే వీటికి
ఉ అవంతే అక్క మీరు ఒకసారి అన్నయ్య తో మాట్లాడండి నీళ్లు బాగా కల్పట్ల లేదులెక్క ఆ ఉమ్ మంచిగా స్వచ్ఛమైన యేస్తున్నాం
ఆహా
అవును అదే మీకు కావాలంటే ఒకసారి మాట్లాడుకొని చెప్తే దాన్ని బట్టి ఎందొ పోసింది దాన్ని బట్టి మిగిలిచ్చుకొని మీకు పంపిద్దాం అనుకుంటున్నాను ఉ ఆరోగ్యానికి కూడా మంచిది మరి ఆలోచి చించుకొని ఏదో ఒకటి చెప్పండి అక్క
కావాలి కావాలి కంపల్సరీ కావాలి అడగడం వాళ్ళ ఏం లే ఎందుకంటే ఆ బాధపడుతు
ఆ
ఆ కంపల్
ఆ హాఫ్ లీటర్ పొద్దుటే సరిపోతదా అక్క
ఉ
ఉ సరే మరి నెయ్యి ఎప్పుడు తీసుకుంటారు మరి నెయ్యి తర్వాత
ఆ పొద్దుట సరిపోతాయి ఆ నెయ్యి కూడా పంపిచ్చు బాటిల్ అంపిచ్చు ఆఫ్ బాటిల్ పంపించు
చిన్న బాటిల్ పంపిస్తాం
నెయ్యి తర్వాత మంచిగుంటే తీసుకుంటా ఆ అది మంచి గుంటే
ఉ ఓకే అక్కా అయితే జున్ను ఉంది మీరు మీ పిల్లలు తింటారా పంపించిన
జున్ను పాలు కూడా అమ్ముతున్నారా జున్ను పాలు కావాలి రా జున్ను పాలు ఎప్పటి నుంచో మేము అడుగుతున్నాం
ఉ మీ దగ్గర దొరకవు గా
అదే జున్ను పాలు కూడా అవసరం మాకు
అంత స్వచ్ఛమైన
నాకు బాగా ఇష్టం రా జున్ను పాలు పిల్లలకి కూడా నాకు కూడా దొరకవ్
అవున అక్క దొరకవ్ బయట కొనుక్కుంటున్నాంలేగాని అంత
ఏ భయట వేస్ట్
మంచిగా ఉండట్లేదు
అసలు అది ఎప్పటిదో ఏం చేస్తారో ఎవరికి తెలుసురా మోసం తప్ప షాప్లల్లో ఏమి లేదు స్వచ్ఛమైనదా గా అమ్ముతున్నారు అనేది కూడా ఏమి లేదు
అట్లా ఫ్రిడ్జ్ లల్లో పెట్టి ఉంచుతారు
హెల్త్ పరంగా పిల్లలకు కూడా యా అవే పెట్టాల్స బా అసలు ఎంత బాధ తెలుసా మేం టీ చేసుకున్నా కానీ ప్యాకెట్ పాళ్ళ టేస్ట్ లేవు
ఒక్కొక్కసారి విరిగిపోతాయి కదా అక్క
అబ్బో విరిగుతే మళ్ళీ వాళ్ళు కూలింగ్ పెడతారు వాసన వస్తయి అబ్బో గలీజ్ ఒక్కోసారి తట్టుకోలేము
అంతే అక్క ఇగ అబ్బో మనకి ఇబ్బందే అక్కడ
ఆహార
ఆ గడ్డి గడ్డి ఇంకా అవి ఇవి వేస్తున్నాం అక్క
అవునా
మ్ హు
ఆ
దగ్గరే కాబట్టి వాటిని తీసుకెళ్డం అని మేమే చెప్
మరి గడ్డ ఎవరి గోసుకొస్తారు మనుషులు ఉన్నారా ఎంత మంది మనుషులు పెట్టుకు ఉన్నారు
ఒక నలుగురు ఉన్నారు అక్క వాళ్ళు తెచ్చి ఇంటి దగ్గర వేస్తారు
ఆ
ఒక నలుగురు ఉన్నారు అక్కా
అవునా మంచిదిలే
ఆ వాళ్ళే తీసుకొచ్చేస్తారు అండి అంటే చాలా ఉన్నాయి గా ఆ అదంత అంతా చేయాల అంటే అయిపోయినంటే చేసుకోవచ్చు కానీ అంత శుభ్రంగా మనం చేసుకోలేం కదా
అవును అవును
ఆ ఇబ్బందీ అవుతద అని ఇంకా అన్నాయ
జీతం ఏంత
వాళ్ళకి వాళ్ళకి వెయ్యి రూపాయలు అక్క రోజుకి
ఓ ఉకా మరి అంతలా వాళ్ళు చాలా చేస్తు ఉన్నారు మ్
అవును చాలా పని చేస్తు ఉన్నావుగ అక్క ఇంగ అందుకే మేము కూడా ఎక్కువ ఎంత అడుగు ఇగా అంత ఇచ్చేస్తున్నాం మళ్ళీ ఈ రోజుల్లో మనుషులు దొరకట్లేదు
పాపం కష్టపడతారు వాళ్ళు చాలా పాపం మీర్ ఎన్నిలి ఇంట్లో ఎన్ని తీసుకుంటారు పాలు లీటర్ తీసుకుంటారా
ఆ ఇంట్లో మూడు రెండు మూడు లీటర్లు ఉండే అక్క ఎప్పుడైనా సడన్ గా ఒక్కో ఒక్కలు వచ్చి అ మాక్ చుట్టాలు వచ్చారు కావాలి అంటే అట్లు ఉంటాయి కద అక్క
ఆ
అలాంటి అప్పుడు వాళ్ళకి ఇస్తాం అన్ మాట
మ్
ఆ అట్లా ఉంచుతాం కొన్ని మిగిల్ నవి సడన్ గా వచ్చి అడుగుతా ఉంటారు కావాలి అని
ఆ వేరిగు
అదగా మరి రేపు మార్నింగ్ పంపిస్తాన అక్క రేపు పొద్దుట
ఇగ నెయ్యిను ఒక హాఫ్ లీటర్ పాలు అవి మంచిగా ఉంటే నెయ్యి మళ్ళీ తీసుకుంటా ఇక్కడ మా మా అమ్మ వాళ్ళు కూడా కావాల అన్నారు
ఓకే అక్క ఎవరైనా ఉంటే చెప్పండి మరి
ఆ కంపల్సరీ చెప్తారా ఆ సరేరా